హలో వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
పాబ్ బడుకున్నాడు సెల్ చూస్తున్న మీ ఫోన్ కోసమే స్తున్న ఏం చేస్తున్నారు
మ్ ఏం లేదు ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చినా మా హెచ్ ఓ డి సారు క్లాస్ తీసుకున్నారు లాస్ట్ పీరియడ్ అది ఫోర్ ట్వంటీ కి అయిపోయింది
ఉమ్ హు
అందరు ఇప్పుడే వెళ్తున్నారు ఇలా
ఉమ్
దాని వల్ల లేట్ అయింది ఈ రోజు కొంచెం తిన్నారా మరి
తిన్నా
ఏం కర్రి వండినారు మీరు
తోట కూర
హలో
తోట కూర మీరేం వండిలు
మేమా ఏం నేను ఏం వండను హాస్టల్ లోదే తింటా అంటే ఈ రోజు తినలేదు పన్ను నొప్పి ఎ వడం వల్ల తినలేదు మధ్యాహ్న
ట్యాబ్లెట్స్ ఏదమనా ఉండ వాస్త అద్ద
ఆ హాస్టల్లో ఏమి ఉండవు టాబ్లెట్స్ వాళ్ళకేం తెలీదు మాకేం తెలీదు ఏదో ఒకటి ఇచ్చి పడస్తారు అలా
ఉమ్
కానీక మేము ఎవరిని అడగాం తగ్గుత లేదా చూడాలి
మ్ అ
తగ్గుతుంది అనుకుంటున్నా ఏమ అవుదు చేయాలి ఎక్కువ అయింది ఈ రోజు ఇంకా క్లాస్ లో మాత్రం మాసలు ఉండలేక పోయిన
ఉమ్
హెచ్చకోడి సారేమో ఆన్సర్ చెప్పట్లేనని నాకే లే ఇస్తున్నాడు నేనేమో నొప్పిలో తొందర వెళ్ళాల తొందర వెళ్ళాలని నేను చుస్తున్నా అవును సార్ చెప్పాల్సినవి కూడా చెప్పాలెదు ఈరోజు కొన్ని
ఏం జేతన్లో లో మీ హాస్టల్లో ఉన్నారా వేరే వాళ్ళు
వార్డిన్స్ ఉంటారు కానీ వార్డిన్స్ క ఏం తెలీదు ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఏంటి అని
హుమ్మ్
హు ఇంగ వాళ్ళని అడిగి వేస్ట్ అని అడగలేదు
హు మ్మ్
మా ఫ్రెండ్ పెయిన్ కిల్లర్ ఇస్తా అనేది ఆమెకు పన్ను పుచ్చిపోయింది అనమాట ఆ పన్ను తీపిచ్చుకుంది ఇంకా రెండు పుచ్చిపోతే వాటికి సిమెంట్ ఏపిచ్చుకుంది పెయిన్ కిలర్ ట్యాబ్లెట్ ఉంది వేసుకుంటవ అని అడిగింది అప్పుడే ఇంకా నేను తగ్గుతదేమో అని ఇం వేసుకోవాలి నైట్ డిన్నర్ వరకు తెమ్మనాలి
లేకుంటే పన్ను నొప్పి అస్సలు తక్కువ కాదు ఎంత చేసుకున్నా ఏం చేసినా తక్కువ కాదు అసలు
మీకేమైంది మీకెలా తెలుసు
అప్పుడు లేసింది ఒకసారి పన్నొప్పి చిగురు వాపులు లేసేది
హు సేమ్ ఇప్పుడు కూడా అంతే నాకు
హు వాటితోటి మస్తు ఇబ్బంది అయ్యేది అన్నం తినరాక పొ ఏది వావ్ పెన్ లెసేది ఎప్పుడుఇగా దాని మీదేదృష్టి పోతా ఉంటది మనది
హు పొద్దున్న నుంచి లేస్తుంది కొంచమన్నా తగ్గుతంటే అదే కూడా లేదు పొద్దున అసలు లేవడానికి కుడలేదు ఐదు గంటలకు లేద్దాంంటే అమ్మా అయినా లేవాల్సి వచ్చింది లేవాలి కదా కాలేజీ ఉంది హాలిడే ఇస్తారేమో రేపు శ్రీరామ నవమి కాదా
అవును రేపు హాలిడే నా మీకు
సున్నా ఆ ఇస్తే బాగుండు ఏమో క్లారిటీ లేదు సిమ్ము మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి హు మాకు పరీక్షలు ఉన్నాయన్నమాట ఆహా ఇంకా హ అవ్వలేదు మొత్తం
హు మ్మ్
అవ్వలేదు ఇంగ వాటిని చెప్పుకుంటేనే కూర్చుంటున్నారు ఒక్కో సబ్జెక్ట్ చెప్పడానికే లేట్ అవుతుంది ఒక్కొక్క ఒకటి ఫోర్ ఫోర్ కూడా కా కాలేదు కంప్లీట్ గా అయినా ఎగ్జామ్స్ రాయాలి మేము అందికే బీటెక్ చదువులు చదవద్దు అంటారు ఇనమ్ మనం ఏమి ఈనం ఎందులోపుండ వచ్చి జాయిన్ అవుతాం అంతే
ఇగ‌ అయినంక బాధపడాల్సిన అవసరం లేదులే అయినాంక ఏం చేస్తాం
నెక్స్ట్ తీసుకునే స్టెప్ అయినా కొంచెం కరెక్ట్ స తీసుకుంటే బాగుంటుంది అందరు పోయిన గోతులోకి పోవద్దని కోరుకుంటాను
ఎప్పుడైనా కూడా మనం మెమోస్ దగ్గర పెట్టుకొని చేసుకుంటాము అది ఇది అంటే నమ్మొద్దు ఎవరినైనా ఇప్పుడు నేను జాబులో జాయిన్ అయి ఆ అందులో టెన్త్ మేమో పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే మేము ఇయ్యరట త్రీ మంత్స్ నోటిస్ పిరియడ్ చేయాల ఆ నోటీస్ పీరియడ్ చేసాక వాళ్ళ శాలరీ కూడా మళ్ళ త్రీ మంత్స్ ఇయ్యరట మళ్ళా త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ చేసినాక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాతకి శాలరీ పడుతుందట మేమో ఇస్తారట
హ అయిపోయిందా మీవెంత ఇబ్బందిన్నా
ఏదో లేని దానుకో అని ఉన్నదానికి పోయి ఉండక లేనిపోని వాటినల్ ఎరుకోవడదుపును
ఇబ్బంది అవుతుది మళ్ళీ టెన్త్ మెమో లేకపోతే ఇప్పుడు టెన్త్ మేమో మాత్రమే నా దగ్గర ఉంది మిగతా సర్టిఫికేట్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఎలా అయినా వెళ్ళాము కాలేజ్ నుంచి అని ఫుల్లు సార్లు తిరిగిన మా సార్ని తిట్టినా జాయిన్ చేసిన సార్ని అయినా పంపలేదు సర్టిఫికేట్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి తీసుకోపోమ్మా అన్నాడు వాళ్ళు ఇయ్యరని తెలిసి నేను వాళ్ళని ఎలా అడుగుతా
అ
వాళ్ళేమో జాయిన్ అయిన వన్ మంత్ కేమో వన్ ల్యాక్ ఇవ్వాలి టికే ఇవ్వాలి అవి ఇస్తాం ఇస్తమ అని అన్నారు ఏం చేయాలో అర్ధం కాక ఇక్కడ
నోటీస్ పీరియడ్ అయినా చేయాలట లేకుంటే త్రీ మంత్ సాలరీ అయిన కట్టి సర్టిఫికెట్ తీసుకొని పోవాలి
హు
మనం జాబ్ మనకడ పైసా లేకనే మనం జాబ్ చేతామని వస్తే విడు మానల్నే డబ్బులు కట్టమని అంటుగతుల్లు ఎక్క
అంతే
అట్లుంటేయి కొన్ని కొన్ని అందుకే తెలుసుకొని జాయిన్ కావాలి ఏదైనా కూడా వీళ్ళ రూల్స్ వీళ్ళ ఇప్పుడు వీళ్ళనేమి మనం తప్పు అనలేవు ఎందుకంటే మనకు ఒక్కసం రూల్స్ మార్చారు కదా లో బస్ మి హస్బెడ్ ఎమో కోప్పడతా ఉన్నాడు ఎందు జాయిన్ అయినవు వద్దంటా ఎందుకే జాయిన్ అయను
ంతే మీ వరిగా తిరుతారు ఏం చేస్తారు తిట్టడంతా ఎయిన్ చేయలేరు ఇప్పుడుెవరు సాలరీ ఇస్తారాడబుల్ ఇమంటే ఇస్తా ఇవ్వ లేరు కదా అందుకే తి ఒ కమాన్గా వస్తాయి కాబట్టి తిట్టేస్తారు
ఎవరి దగ్గరన్న మనం ఆశించినప్పుడే వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువ వస్తుంది మన మీద మన దగ్గర ఉన్నాయి ఇచేస్తే మంచి వాళ్ళు అంటరు లే లే మనం అడుగుతే చెడ్ద్దవాళ్ళు అంటరు ఇవ్వడం వరకే మన చేతులు ఉంటది మళ్ళీ అదిగితే మనం ం ఇంకేమన్నాది చ చాటి ఉంటే బాగుంటది
మీరు కట్నం ఇవ్వలేదనేమని అంటున్నార మీ ఇంట్లో
ఏమన్నారు కాకుంటే అంటున్నా నా గోల్డ్ ఇప్పుడు మాఅత్తమ్మ వాళ్ళు పెట్టుకున్నారు బ్యా అది విడిపి అని అంటే గొడవలు నాది నేను విడిపించుకుందామ అని అంటే చేతానికి ఏ జాబ్ చేద్దమన్నా బాబు చిన్న పిల్లగాడు
అవునా మరి ఇప్పుడు ఎలా ఎ బాబు ఇప్పుడు అతన్ని స్కూ లో జాయిన్ చేసే వరకే ప్రాబ్లమ్స్ అనుకోవాలి జాయిన్ చేసాక ఆయన రాడి ఒక్కసారి ఆలోచించండి ఆయన రెడీ చేసి మీరు రెడీ అయే డ్యూటీకి వచ్చి అతన్ని చూసుకుని డ్యూటీ చేసుకుంటా మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరే పని చేసుకోవాలంటే అంటే నరకం అది
అంటే అది మన చేతులతో మనం చేసుకున్నప్పుడు అనుభవించక తప్పదు కొన్నికొన్ని
ఒక జాబ్ వచ్చాక ఒక నేను చెప్తున్నాను కానీ నాకు ఇప్పుడు వాతదో తెల్వదు గాని ఒక జాబ్ వచ్చాక మనం ఒక దాంట్లొ సెటిల్ అయ్పోతాం అప్పుడు జాబ్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు అలాంటప్పుడు ఇగ మనకూ మనతో పాటు వర్క్ చేస్తారు అనే వాళ్ళని చేసు కుంటే మంచిది వాళ్ళు కూడ హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు వర్క్ చేసి వస్తారు మీరు వర్క్ చేస్తారు అలా హెల్ప్ చేస్తే బావుంటది కనీ ఏం చేయకుండా మొత్తం నువ్వే జాయే అనీ మీద పెడితె మాత్ త్రం ఎంతవరకు అని చేస్తావ్ ఎమ్మటే ఆరోగ్యం పాడైపోతుంది మనది ఇగ
ఆమో ఇగా లేడీస్ అంటే ఇక అందరూ అంటారు చెయ్యాలె చూడాలె తప్పదు అది ఇది అల అంటరు కానీ మనం ఫేస్ మనం స్ట్రగుల్ చేసేటివి వాళ్ళకేం తెలుస్ లేచిన కాంచి అన్ని పనులు
మాకు ఒక ఆమె ఉంది ఓకే పెళ్ళి చేసుకుంది వాళ్ళ అత త్తం వాళ్ళ అమ్మ మంచిగనె చూసుకుంటది మా అత్తమ్మ వాళ్ళ కూతురు అన్నమాట తను మంచిగనే చూసుకుంటడు ఆయన కూడ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తడు కానీ ఆమెక్ చెయ్యాలని ఎందుకనిపిస్తాంది వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్ బ్లమ్ ఉంది కాబట్టే కదా అమె చెయ్యాలి ఇంత పని చేసుకుంటా కూడ చేసుకుంటాంది ఇప్పుడు పని ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఎవరు చూసుకుంటారు ఎవ్వరు చూసుకోరు
ఊ మల్ల ఆమె పని చేసుకోవాలి పోవాల ఆఫీస్ కి తప్పదు ఎవర ఫీవర్ వస్తే ఎవర్ చూసుకుంటరు ఊ
మొన్నా మా అత్తమ్మ ఒళ్ళ ఇంటికి ఎళ్ళినా అన్న కదా నేనూ తనకి హెల్త్ బాలేదు కనీసం ఇంట్లో పని ఎవ్వరు చెయ్యరు వాళ్ళిద్దరు కొడుకు వల్ల హస్బెండ్ ఉన్నా ఎవ్వరు చెయ్యరు ఆమె లేసి చేసుకోవాలి చేస్తరు ఒకా అన్నం వండుకుంటరు తింటరు వెళ్ళిపోతరు బొల్లు ఎవల్ తోమాల బట్ బట్టల్ ఎవలు పిండాలే అవన్నీ ఎవలు చేయాలె వాల్లే చేసుకోవాలే
అంతే కదా ఇగ లేడీస్ అంటె ఎవ్వరు ఎవరు ఎందుకు చేస్తరు లేడీస్ సో పనుల్ లేడీసే చేయాలని వదిలిపెడతారు బా బాయ్స్ ఏమనుకుంటరు మేము బయట పని చేయాలి మళ్లి ఇంట్లోకొచ్చి ఇంట్లో పని కూడ చేయాల అన్ అనుకుంటరు బాయ్స్ మల్ల
కొంచెం కొంచెం వాళ్ళక్ అలవాటు చేయాలి వాళ్ళ అమ్మ వల్లే ఇలా ఉండాలి తనకు హెల్త్ ఆరోగ్యం బాలే నప్పుడు నువ్వే చెయ్యాలి
అవన్నీ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు బాయ్స్ దగ్గర నుండి అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళకు రావాలే మా చిన్నా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ఉంటడూ ఆమేకు ఆయన జాబ్ చేసి వచ్చినా కూడా సెవెన్ కి లేస్తడు వెజిటేబుల్స్ కట్ చేస్తడు ఆమెకు హెల్త్ బాలేకుంటే ఆయనే వంట చేసుకొని తినీ ఎళ్ళిపోతడు తెల్సా
ఉమ్ బానే ఉన్నరు చేస్తున్నారంటే గ్రేటు
ఊ చేస్కున్నారంటే గ్రేటే